హలో
ఆ చెప్పు
తీన్నవా అం
తిన్న
ఏం కర్రీ
చికెన్
చికెను
మీది తింటావా మరి
అర్థంగాలే హలో
తిన్నవండి
తిన్న తిన్న..
ఉ
సిగ్నల్స్ హలో హలో
హలో ఏం కర్రీ
చికెన్ చికెన్
చికెన్ హా
ఆ చికెనే
ఉ హు ఏంచేస్తునావ్ మరి
ఏం లేదు గివిడు ఇన్స్టా చూస్తాడు చూడకని చెప్
ఏంటది
వాడు రీల్స్ గీట్ల చూస్తాడు చూడకు డిస్ అడ్వాంటేజెస్ బాగున్నాయి
హు
ఆ..
ఫోన్ చూస్తుండడం
హుహు
మీకు ఏం చెప్పింది చూస్తే
వాడు వానీ కళ్ళ కింద మొత్తం డార్క్సర్కిల్ అయినాయి
హుహు ఎందుకు
ఏం గాదు సోచి సోచి ఆ ఆయిపయి ఇట్ల గుంజుతయి కద
ఊమ్
మొత్తం లేకనే నిద్రపోవట్లేదు వాడు
తప్పిందా మరి
ఉహ్..
ఏమని చెప్పింది మరి
అట్లా చూడదు ఊకె ట్వంటీ ఫోర్ అవర్స్ అని
హా ఆది ట్వంటీ ఫోర్ అవర్స్ చూడకున్న అయితది వాని వల్లా
ఊ
ఎందుకు కట్ల అయితుంది
ఊ ఆగో
ఎందుకట్లయితది నువు
అంతె ఇగ ఫోన్ జూత్తే ఐతది ఇప్పుడును
అంటే ఇప్పుడు అందరు అందరు చూస్తున్నారు మ అందరికి మాత్రైవదం
అంటే ఇగ అందరు నిద్ర పోతారు ఈడు పోతడ పోడు రెండు మూడు వరకు తిరుగుతాంటడు
ఉ నాకు తెలిసిన వరకైతే డేంజర్ ఏ
అందుకే చూడద్రా అని చెప్తన
ఉహు ఏముంటది మరి అతనికి
ఆ సరే రాండి మీరు అంతెగా
ఉ తనేనా ఊ అయ్యో ఊ ఇయర్ బర్డ్స్ కూడా పెట్టుకొని పనిజేత చెప్పకపోయినవ్
దీ నా మా రూమ్ కడ అయితే మొత్తం ప్లాస్టిక్ కవర్లు ఉన్నాయి అండి
అందుకట్ల
ఇగ వాళ్ళు పక్కనోళ్ళు అవి ఇవి తెచుకుంటాలు టిఫిన్సు ఫ్రైడ్ రైసు
ఊ
ఇగ అవి నాలుగు వెట్టుకొని అమూలకెత్తాలు మొత్తం
కవర్లేస్తుండ్రా
ఊ అదండి
డస్ట్బిన్
డస్ట్బిన్ లేదు డస్ట్బిన్ అరేంజ్ చేయలేదు
బోర్ ఎందుకు
ఏ డిస్టర్బన్స్ ఫుల్లు
మంచిది చేయకపోతే ఫ్రం ఇక్కడే గా మనకు నచ్చే
ఇందాక మూలక్ ఏంటాలు అంద్ర ఆ మూల చెతలు
ఇంకేందో బావుంది
దాని వల్ల ఫుల్ ఫుల్లు డిస్ అడ్వాంటేజెస్ ఉంటాయి కదా ప్లాస్టిక్ వల్ల
అది ఆ కరిగి పోదు మట్టిల్లల
ఆ మొత్తం పొల్యూషన్ కదా
ఆమే కడిగే ఇక సంజే బాగుంటే మట్టి వై బా ఉంటుంది బలా ఆ
అదే మేము కూడా ఐతే అక్కకు ఇట్లా పెట్టో ద కా అంట నీకేం అయితాంది పెట్టు రాజ్ రాడంట
బ అడ అందరి పెట్టాల ర అన్నప్పుడు ఉాల
ఆ అదే నేను చెప్తా అడే ఇలా డస్ట్బిన్స్ లోపంటుంది
పెట్టయామన్న తీసు
గాలి వచ్చింది మొన్న నిన్న వాన్ని కవర్లన్ని రవర్డ్ కలేజ్ ఆటిటు పోయినవి కవర్లు గాలికి
హలో
హలో
హలో
హలో హలో
హలో
ఆ హలో హలో హలో
హు హు
నెంబర్
చెప్పిన
ఆహా కట్ చేసినక మాట్లాడుకో టెన్ మినిట్స్
కడిషన్బట్లా చితుకు
మా పట్టేతాంది
రేపు ఎంత మంది చూస్తున్నారు అది అ తెచ్చుకునే ఇయాలనీ
సపా అ ఏ బ
సల్ఫ్ ఎక్సెల్
అదే అ తెచ్చుకుని బాగ
ఒకటే తెచ్చుకున్నదా
అ ఏసికొని
రూపీస్ ఫైవ్ హండ్రెడ్ వేట్ ఫైవ్హండ్రేల్లో జట కట్ట తథర్టి సిక్స్ రుూపీస్ మిగిలానయా
లోకట్లా వున్ ఏ ఇలా
ఏతలె మనీ
అసలు చెప్పినా అన్న
న మనకి ఏం చెప్పలేదు అయితే వాడు పైసలు క్యాష్ ఇస్తాడని చెప్పను
ఏందో
క్యాష్ ఇస్తానని చెప్తే సరే రాని క్యాష్ కదని ఇ అప్పుడు ఎక్కున్నాం క్యాష్ ఇయితే తీసుకుందాం అని
ఆవును
వా అడుతే ఇది అడుతే ఆ అకౌంట్లో కొడితే ఆ అకౌంట్లోకి వెళ్ళి డెబిట్ అయ్య
లేదు నేను ఏనును పూ అన్నదగర అన్న వసుకున్నాడు కదా ఎప్పుడుద్దడు అంటాము
ఏటిఎం కార్డ ఆ
అహా ఎవడు నిష ఉందిగా
అవబ ఇత్త అన్నారు ఇత్తలేడు ఏం చెత్తలేడు అడిగితే నేనే ఇప్పుడు అప్పులళు ఉన్నారా అనే అంటాను
మరి ఇక్కడ మనల్ కట్టాయిత అంత ఏం చేయాలి అప్ డిలీట్ చేసేసి
దానివద స్టోవ్ గ్రేట్ వల్ల కాదు కట్ట అయ్యేది
మరి
దీంకు కట్టయి క్లారిటీ గా చేపట్లేదు ఎస్ బి ఐ కస్టమర్ సర్వీస్ నతే వాల్ ఏ రెస్పాన్స్ అయతే లేదు
ఎంత కట్టయింది
బ్యాంకు పోవాలంటా ఉన్నాడు
ఎపుడు కాటా అయిందో ఏప్పుడు కాటయిడు కూడతెలతలేదు ను
హలో అంటే డైరెక్ట్ కస్టమర్ సర్వీస్కి కాంటాక్ట్ అయ్యాను
మ్మ్
మ్మ్ అయితే మనీ డెబిట్ అవుతున్నాయండి యు కన్ గో త్రూ ఆఫ్లైన్ బ్రాంచ్ అన్నాడు
వాడికే
అయితే ఇప్పుడు నే మామ్మీ ఆ రోజా హండ్రెడ్ కూడా వడ్డే కదా అప్పుడు మనం స్టార్టింగ్లో వాడు పట్టింది అవి కూడా అడేవికి నేను
అది కూడా కెటే
ఆ
ఏందో ఏనుగుల
మమ్మీ మమ్మదని అకౌంట్లో కొట్టిస్తా త్తమనే అంటే ఏ వద్ పొద్దు మనీ కట్ అయితన్నాయని చెప్తే ఎందుకు అంటంది అండ్ లోన్ తీసుకున్నాం అంటంది ఏమన బ్యాంక్ హా త నేమి నాకేమవుస్ సమే అన్న
ఆ అదే ఏదో ఒకటిని చెప్పేసి
అదే తెలియట్లేదు ఆడగారికి పోయక
ఎట్లా సర్వీస్ చార్జెస్ ఏమైనా కట్ అవుతయా దా మెయింటెనెన్స్ చార్జ్
టయినయి గదా
ఆహా
నాకుప్పుడు త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ కట్టయినయి
అ నా మొత్తం ఫై హండ్రెడ్ కద అంటే కిన్ అప్పుడు కాలే నాకు స్టార్టింగ్ నావి త్రీ ఇయర్స్ అయితుంది అకౌంట్ చేసి అప్పుడుకి కాలే మ ఒకటే సరి కట్టేనయినయి త్రీ ఇయర్స్ తర్వాత
మ్మ్ నేను కూడా అప్పుడు అన్నా న అప్పుడు తీసుకున్నప్పటి నుంచి ఒక్కసారి కూడా కట్టు కాలి కదా అని నేం చెప్పలేదప్పుడు
అ
మ్మ్
ఆమెకు తెల్వదు లే పోతే తెలుత్తది కాని మనకు పోయే టైం లేదు కదా బ్యాంక్ కు పోతే అడిపోతే అటు వన్ డే అటే పీకుతది
మ్మ్
ఒకరోజు పోతే ఒకరోజు అటే కదా ఇగ
మ్మ్ అట్లా
గోల్డు మస్త రేటు పెరిగింది రా
మ్మ్
మమ్మస్ అప్పుడు అప్పుడు ఎంతుండ
చిన్నప్పటి
ఆ అప్పటికి మనకిప్పుడు ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ లోపు మొత్తం అన్ని చేంజయినయి
అంతే అంటే సా థర్టీస్ లో థర్ త్రీ థౌజండ్ ఇయర్స్ లో అప్పుడెట్టుంటదో
మాష అర్థమైతంది
మ్మ్
మన ఫ్యూచర్ ఏంటో అర్థం అయితాంది నాకడ
ఎం అనుకుంటున్నా
సర్లే ఇంకా అప్పుడే
ఉహూ హు బాయ్
అంత తొందర
బాయ్ బాయ్
బాయ్ టాటా
ఉం బాయ్